హలో ఆ కనెక్ట్ అయ్యింది రా
ఏంచేసరక్క
ఏముంది రా ఏం లే
అవున అప్పుడే అంత పొద్దుగాల్నే జలకాడికిపోయి వచ్చినావా
ఉమ్ కోతులొస్తయనేసరికి వెళ్ళి చూసి అమ్మటే ఇంటికొచ్చినా
ఉమ్ హు మొక్కజొన్నల చేను దగ్గరకి పోయినవ ఉన్నాయ మరి కోతులు
కోతులు ఏం లేవురా చూసిన చుట్టూ తిరిగిన చూస్న ఇంటికొచ్చిన ఇవాళ సండే కదా పిలగాల్లిం ఇంటి దగ్గరే ఉంటారు నేను లేకపోతే ఇద్దరు కొట్టుకుంటారనే భయానికి ఇంటికొచ్చిన
ఉమ్ ఇద్దరమ్మాయిలే కదా
నాకిద్దరమ్మాయిలేరా
ఆ ఏం సదువుతరక్క
ఆ
ఏం చదువుతున్నరు పిల్లలు
పెద్ద పాప సెవెంత్ క్లాస్ చిన్న పాప థార్డ్ క్లాస్ ఊ మ్
మీ ఇంట్లో నిమ్మ చెట్లు గిట్ల ఏమన్న ఉన్నాయాక్క
నిమ్మ చెట్టుందిరా మాకు
అది కాయలు కాత్తాంద ఇప్పుడూ
ఇప్పుడు కాయట్లేదురా అసలు ఏమైందో ఏమో ఇప్పుడే ఆకంత రాలిపోయి మళ్ళీ కొత్తగిగురొస్ స్తుంది
ఆకురాలిపోయింద ఇప్పుడు
ఉమ్ ఆకు రాలిపోయి ఇప్పుడే ఇగురొస్తుంది మళ్ళా పెద్ద చెట్టు మాది అలాంటిది మొత్తం ఎండిపోయినట్టయింది
ఎందుకు దానికి ఉప్పు గిట్లా పోషిర్ర
ఆహా ఉప్పు పోయలే ఏం పోయలే విదిగా ఎప్పుడు నీళ్ళు పట్టినట్టే నీళ్ళు పడుతున్నా ఇప్పుడు మొత్తం ఎండిపోయింది ఎండిపోయి మళ్ళా ఇగురొస్థాంది
ఎవలు ముట్టుకున్నారో ఏమో అ చెట్టుని
కదా కానీ మంచి పెద్దగా కాసేవి మా నిమ్మ చెట్టయితే మంచిగ
మా చేట్టుకి పిందలేసినయి
అవునా మా చెట్టు కూడ ఇప్పుడే ఆకు గ్రీన్ లైట్ గ్రీన్ లో ఇప్పుడే ఇగురోత్తంది అని మాట
హా సౌడ్ వత్తవేందక్క
ఆ
సౌండ్ ఒస్తుంది
ఉమ్ పక్కన అంట్లుతోముతుంటే సౌండ్ ఒస్తుంది
సౌండ్ చేయకక్క అర్థంకాట్ల
అవునా ఆ నేన్ కాదు నేను మళ్ళ వేరే దగ్గరికి వచ్చి కూర్చుంటా
ఉమ్ హు
ఉమ్ ఇప్పుడు
ఆ ఇప్పుడు వినపడుతుంది అయినా సౌండ్ వస్తుంది కొంచెం
ఉమ్ ఇంకేం చేస్తున్నారు
ఎముందక్కా మా మామిడి చెట్ల కాడ్నే గుచున్న
మీక్ మామిడ్చేట్లున్నాయ?
ఆ అవును
పెద్దయా చిన్నయా
పెద్దై
ఆ అంటె తీయటియా లేకపోతే పచ్చళ్ళయా
పచ్చడ పెట్టేటె
పచ్చడి పెట్టేటియేనా మా గుడ ఒక చెట్టు ఉంది పచ్చడి పెట్టేదే
మాకు రెండున్నయి
ఆహా
వాటి దగ్గరనే కూసుంటం ఇగ రోజు కుర్చీలు వేస్కొని మంచం ఏస్కొని ఇడ్నే కూసుంటం
కడ ఉంది మా చిన్నమ్మ వాళ్ళద్ అయితే మా దాంట్లో సగం ఉంట ది మొత్తం ఆళ్ళ దాంట్లోనే ఉంటది.
మాకు కోతులు వస్తయి కదా అని చెప్పి కోతులు రాకుంటే ఈన్నే కూసుంటం
ఉమ్మ్ కాష్నై మంచి కాత
లేదని ఉంట్రు కోతులు ఎక్కుతే ఒకొనే రాళ్తనై గి పెద్ద గాల్లొచ్చినా రాలిపోతానై ఆగట్లే చెట్టు మీద కాయలు
అవును ఇక్కడ మా పక్కన వాళ్ళది కూడా అట్నే అయితుంది ఎందుకో మరి
రెండు సార్ల మందు కొట్టినం అయినా గానీ రాల్తాన్నై
పుతరాలకుంట మందు కొట్టిర్ర
మీద కాయ
హెలో హలో హలో హలో వాయిస్ ఇన్పియట్లేదు హ ఇప్ ఇప్పుడు వినిపిస్తుంది.
ఆ ఉమ్ అదే మా చెట్టియి కాయలన్నీ రాలిపోతన్నయ్
ఎందుకో ఏమైందో
అ ఏమ్మో అక్క అసల్ ఎంత మందు కొట్టినా గానీ చిన్నగాలికి కూడా రాలిపోతన్నయి.
అవునా మందు కోడ్
రెండు సార్లు కొట్నం ఈ సారి మేమ్ పొలాంగ్ కొట్టినప్పుడు తీస్కొచ్చ్ కొట్టిండు మా డ్యాడి
ఉహు
ఆ కాయల్ రాల్తనై గానీ గ
ఉమ్మ్ హు
ఇగ ఇంటి మందమన్న ఎల్తయ్ కదా అని కూసున్నాం ఉమ్ ఇంట్లో కూసున్న వేడిగా ఉంటది కొంచెం చెట్ల కింద కూసుంటె సల్లగుంటది
అవును
ఉమ్ మా ఇంటి పక్కన్ఒళ్ళు కూడా ఒచ్చి కేసుంట్రుగా పిల్లిగాలు గిట్ల ఒచ్చి అందరు కూసోని ఆడ్కుంట్రు ఏం జెతార్ మీ పిల్లలు
పిల్లలు ఆడుకుంటున్నారు హోమ్ వర్క్స్ అయిపోయినై టిఫిన్ చేస్తుర్రు హోమ్ వర్క్స్ రాస్కున్నారు ఇప్ ఇప్పుడ్ ఆడుకుంటాను ఊమ్
మీ మమ్మీ వాళ్ళంటికి పోలేదా
పోయిర్రా అక్కడనే ఇగ
ఆహా ఆ నువ్ గూడ ఎళ్ళినవ అడికే
లేద్ లె నేనిక్కడే ఉన్నా వాళ్ అక్కడున్న
అంటె పక్క పక్కనేనా హా మీ ఊరే
ఆ ఇక్కడే
హా ఒక్కురే కాబట్టి పోతారు
అ ఇంకా ఏం జేస్తున్నారు
మరెమన్న జాబ్ కు అప్లై జేస్తానవక్క
ఏద్ జేయట్లేద్ ఇగ పిల్లల్ పెద్దోళ్లు గాబట్టి వాళ్ళన్ చూస్కోడమె జరిపోతది చేయాలంటే ఏదైనా ట్రైనింగ్ కేళ్ళాలంటే వాళ్ళనోద్లేసి ఎళ్ళడం మన వల్ల కాద్ ఇంక
బుక్స్ గోనుక్కొని చదువ్కోవచ్చు కదా
ఊ మ్ కానీ అంత టైం లేదు గూడా వచ్చి చెల్లకాడికి కెళ్ళడం ఇంటి రావడం ఇంట్లో వర్క్ చ ఎక్కడ్కేల్లని ఇదే పని
అవ్నా
మ్ మావారు మాక్ కార్ ఉంది ఆ కారు ట్రావెల్స్ లొ పెట్టీ నడ్పుతా ఉంటాడు ఇగ మేము ఇంటికాడ వ్యవసాయం చూస్ కోడే ఇంటికాడ చూస్కోవలె
ఆ
ఉమ్
య ఇగ జాబ్కి ఇగ ఛాన్స్ లేదా
ఏ ఛాన్స్ అంటే మనము అప్లై జేస్తే వస్తది కానీ ఆ అప్లై జే అంటె వెళ్ళి చదుకునే అంత లేదు ఇప్పుడు ఇగ
అదే ఇగ నీకు అంత ఛాన్స్ లేదు
ఇప్పుడు స్టడీ బంద్ జేసి థర్ తర్టీన్ ఫోర్టీన్ ఇయర్ ఐతాంది
అవును లే మళ్ళీ రీక్రియేట్ జేస్నా గానీ మన్ చదువుకోవాలన్న గాని అటు వ్యవ్సాయం చేస్ పోవాలంటే ఇబందైద్ది
అవ్ను అందుకనే నేన్ ఇగ స్టడీ పక్కన్ పెట్టేసా
అంటే ఇగ మీ చేన్ దగ్గర్ వొయచ్చి ఇంటి దగ్గర్నే ఉంటావక్క పనికి వోతావా ఏమన్నా
అన్న తోటలు పత్తైతే పోతా
పోతవా
హూ వంతులక్ వోవాలే కద్రా మనక్ వాళ్ళచ్చినప్పుడ్ వాళ్ళక్ మనం పోవాలే
ఆ వాళ్ అహ అట్లా గకుంట నార్మల్గా రోజు పోతావా అన్ అడుగ్తున్నా
రోజు పొను మనకొచ్నిన వారికి మాత్రమే ఇగ తప్పదిగా అని పోవుడు
ఆహా గ్రేట్ అక్క నువ్వు అందల్ కున్ గూడా వ్యవసాయం జేత్తనవ్ మళ్ళా మళ్ళా ప బైట్ పనిక్ గూడా వోతానవ్
పోవాలే గదరా ఆడపిల్లలైనప్పుడ్ ఇగ చేస్కుంటేనే వాళ్ళకేవైనా ఫ్యూచర్
మీ పిల్లలకన్నా వాళ్ళక్ న నచ్చినట్టు చదుకొనియండి
ఆ అట్లనే చద్వనిస్తా నేను ఉ కదే అంటాను వాళ్ళక్ గూడా చెప్తాను మీరుకే చదుకోల్లె పోతె నాలగా పనికేళ్ళాల్సోత్తది అని చెప్పేసి చెప్తే వాళ్ళిగ ఇంటరు
అవును మరి ఇప్పట్ నుంచే మోటివేట్ జేయాల పిల్లల్ని
అంతే ఆలన్ మోటివేషన్ చేస్తేనే వాళ్ళకేమైనా నా ఫ్యూచర్ ఉంటది ఆలోచించాండి అమ్మో మా మమ్మి ఇళ పని పోతద్ నేన్ పనిక్ పోవాల్సోస్తది అమ్మో చదువుకుంటా అన్ ఆలోచన వాళ్ళక్ మైండ్
అవును లేకపోతే వాళ్ళు గుడా అలానే తయారైర్ అన్కో ఇబ్బంది అయితది
అవును
మ్
ఇంకా ఏం చేస్తున్నరు
ఎప్పుడోస్తారు అక్క మరి అన్నయ ఏంటి అంటే మార్నింగ్ ఎప్పుడు పోతాడు ఈవినింగ్ ఎప్పు
ఆట్లా పోవడం అనేది ఉండదు ఎట్లా అంటే మామూలుగా పెళ్లి కిరాయి లు ఎవరన్నా ఫంక్షన్లు అయితే మాకు బండి కావాలని వీడెండ్ ఫోన్ ఫోన్ చెస్తారు కదా
ఓహో మీదే ఓన్ కారా
ఓన్ కారు ట్రావెల్స్ లో పెట్టడం అంటే ఎవరైనా పెళ్ళికిరాయ్ ఉంటే పోతడు లేకపోతే లేదు ఎవరన్న ఇట్లా టెంపుల్ కి వెళ్ళాలి మీ కారు కావాలంటే అట్ల తీసుకుపోవడం అంతే డెయిలీ డ్యూటీ అన్నట్టు ఏం ఉండదు
మరీ తర్వాత ఇంక వేరే పని ఏం చేస్తాడు
ఇగ వ్యవసాయం
ఈ ఒక ఆట కారు చూసుకుంటాడు ఇటు వ్యవసాయం చేసుకుంటాడు
అంతే
చేనుకి నీళ్ళ కట్టడి ఇట్లా అయితది అదే ఆ పని అయితది ఈ పని అయితది కానీ మ్యాక్సిమం అందరు పిలుస్తారు కదా కిరాయికి
ఆ పిలిస్తే పోతాడురా
మ్
ఎరన్న మ్యారేజ్ ఉంది మాకు త్రీ డేస్ కార్ కావాలంటే ఇగ త్రీ డేస్ కార్ పెట్టడం మళ్ళ ఇంటికి వచ్చి ఫ్రెష్అప్ అవడం వెల్లడం ఇలాంటివి చేస్తాడ్ మ్
మంచిదే ఉంది అది కూడా మంచి వర్క్ మంచి బిజినెస్ మన ఓన్ బిజినెస్ ఎందుకంటే ఒకరి కిందికి పోకుంటా మన సొంతంగా పని కదా ఏం కాదు మనకు నచ్చినప్పుడు పోవచ్చు ఇప్పుడు మనకి హెల్త్ బాలేకపోతే రానని చెప్పొచ్చు
అంతే ఇక హెల్త్ బాగా ఒకవేళ చిలక్కాడే మనకి ఏదైనా నాటు లేదు ఏదైనా మొక్కజొన్న పని హెవీగా ఉందనుకో డ్రైవర్ని అన్న పెడుతడు లేకపోతే ఖాళీనన్నా ఉంచుతాడు
ఆ ఎందుక ఈ మధ్య ఒకరి కిందికి పోకుండా ఉంటది ఆయన చేసుకున్నప్పుడు పైసలు ఒత్తయి
అంతే
ఒకరికిందకి పోతే నెమో వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళు చెప్పిందే చెయాలి చెప్పిందే జేయాలి
చెప్తా
మ్ మాకు కూడా బిజినెసే
ఉమ్
నా కూడా బిజినెస్ ఉంటాది కానీ ఎంతైనా జాబ్ జాబే బిజినెస్
అవును
ఎదో మన సొంత పని చేసుకుంటే, మన ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు దాన్ని ఎట్లనా మెయింటైన్ చేయడం వస్తే చేసుకోవచ్చు
మ్ తను ఏంటంటే డిగ్రీ కంప్లీట్ గానే ఇగా తను ట్రావెల్స్ అంటే ఇష్టమని ట్రావెల్స్ లోనే వేరే జాబ్స్ కి అప్లై చేయడం ఇలాంటివిచేయలె ఫస్ట్ నుంచి రెండు కార్లు మెయింటైన్ చేసుకుంటూ వచ్చిండు
అదే మంచి పని మరి
మ్
ఎందుకంటే ఇగ ఇగ బయట అంటే జాబ్స్ కోసం తిరిగి తిరిగి ఆటు అ ఇటు ట్రావెల్స్ రా కుండుండేది అటు జాబు రాకుండుండేది
అవును
సరే అక్క మరి
సరేరా
అ